హలో ఆ అలా గిరి గాడొచ్చి ఏం గురువు ఎప్పుడు చూడలే ఏందా కోపం అసలు అగా అగట్లేధు అంటుండు లేకపో కపోతే మనిషి అని నాకు ఒకసారి అబద్ధం వింటారు రెండోసారి వింటారు నేను ఎంత మంచిగా అడిగిన రా వాడిని నేను రెండు సార్ చాలా హలితం ఎక్కువ నేను మూడు సార్లు అడిగిన వాడిని నీట్గా మనోడని వాడైనా కానీ మూడు సార్లు అబద్దంని చెప్తే ఎట్లూకుంటార నేను ఇవాళ ట్రెమ్మర్ తీసుకెళ్ళి వేరే వాడికి ఇచ్చి వేరే వాడికి ఇ చ్చిన తర్వాత అసలాడి మొహం కూడా చూడలే మల్లీ రెండ్రోజులు వాడే వచ్చి వాట్సాప్ లో మెసేజ్ చేసి వచ్చాక ఏ రా ఏం రా అని చె మాట్లాడ్తాండు
హా
నేను నేను కూడా ఏం మాట్లాడదు అవతలోడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి సంస్కారం జరిగింది శ్రీయర్ గడ మట్టికి ఆశ్చర్యపోయింది
ఆ
నాకు అర్ధం కాదు విజయ్ ఈ కాలేజ్ లో ఏంద అన్ అందరు రీల్స్ రీల్స్ సావ దో తగ్గుతున్నారు అసలు
బేసికల్లీ ఈ కాలేజీకి వచ్చిన కొత్తలో అందరు చదువుకున్నాం అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నారు
ఆ ఇప్పుడు రీల్స్ తీదాం
ఈ కాలేజీ లో ప్లేస్మెంట్ ఏం లేవు ఎంత కష్టపడ్డా ఏం రాట్లా అది ఒక్కటి తెలుసుకున్నారు.
ఆ సో ఆయి తే
పేపర్ కూడా టఫ్గా వస్తుంది ఎట్ట పాస్ అవ్వలేము అనుకొని రీల్స్ మొదలు పెట్టారు ఒకరి చూసి ఒకడు ఎక్కడునవ్ ర హుమ్ వీళ్ళల్లో నుండి ఒక్కడు గనుక మారితే వచ్చింది అనుకో ఒకడ్ని చూసి ఒకడు చదువుకోవటం మొదలు పెడతారు ఇక
అ విజయ్ నీకొకటి తెలుసా
ఉమ్
ట్వంటీ వాల్ అని ఆ ఎక్కడికి పంపిస్తున్నారుదే అబ్రాడ్ కి కదా అబ్రోడ్కి కదా
ఊహూ అవును
అవును
అందులో నా పేరు అడిగారు తెలుసా
అవునా
ఆ
పోవట్లే నువ్వు
పోనన్నా తెలుసా
ఎందుకు
డబ్బుల్ ఖర్చయి
విజయ్ నువ్వు మన్ చావు
ఫ్లాయిట్ ఖర్చులు లక్షన్నర
అర్థమయింది కాలేజ్ వాళ్ళు ఎంత పెట్టుకుంటారన్ టగదా
బొంద పెట్టుకుంటారు ఆల్లు పెట్టుకునేదేమో జస్ట్ వన్ సెమిస్టర్ ఫీజు అంతే హాస్టల్ అకామిడేషన్ మనమే తీసుకోవాలి
ఆ
మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైమ్ దర జాబ్ లేం దొరకవు
దొరుకుతాయి నువ్ ట్రై చేస్తే దొరుకుతాయి నువ్వు ఇంటర్న్షిప్స్ బే వేరే వి ఎయ్యొచ్చు వచ్చిన తర్వాత నువ్వు చెప్పేది విను కొంచెం ఎక్స్పెండిచర్ పెట్టకపోతే కాదు విజయ్ ఈ కాలంలో బ్రతకలేరు నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వాడుకో ఛాన్స్ వస్తే ఎందుకు పోనంటున్నావ్ ఒకసారి డాడీతో చెప్పొచ్చు కదా నీ దగ్గరే స్టాప్ చేస్తున్నా మ్మ్
డబ్బులు డబ్బులు లేకపోతే ఎక్కడికి ఎళ్ళలేం ఇప్పుడున్న జనరేషన్ లో
అందుకే నీ దగ్గర టాలెంట్ ఉంది దాన్ని ఒక స డబ్బులు పెట్టద్దు ఏది కాదు
ఉమ్ ఇగ నేను ఇప్పుడు చెప్పేది ఇను ఆ చెప్పు, అది నీకు తెలుసుగా నా గురిన్ నాకు ఒక మైండ్ సెట్ ఉంది, ఎలా అంటే
అది నాకు తెలుసు అందుకే నేను అడుగుతున్నా, ఒకసారి డా డాడీ దగ్గర పోనీ ఈ మ్యాటర్ ఏమంటాడో విను. ఎందుకు వచ్చిన ఛాన్స్ ని బొగ్ అనుకుంటావ్ రాక చచ్చిపోతున్నారు కొంతమంది, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చినావు అనుకో నీకు ఉండే ప్రిఫరెన్స్ నీక్ కుంటాది
చెప్పేది ఇను ఇప్పుడు నేను చెప్తా ఇను ఫస్ట్ చు అక్కడికి వెళ్ళటానికి ఫ్లైట్ ఫ్లైట్ చార్జు వన్ అండ్ హాఫ్ లాక్కు రాటానికి వన్ అండ్ హాఫ్ లాక్కు త్రీ ల్యాక్స్
ఓకేనా వెళ్ళటానికి వన్ అండ్ హాఫ్ రావటానికి వెళ్ళటాని వన్ అండ్ హాఫ్ లాక్కు రాటానికి వన్ అండ్ హాఫ్ లాక్కు త్రీ లాక్కు
నిక్ ఒకటి చెప్ప హలో
చెప్పు
హలో
చెప్పు చెప్
నేను అన్న సరే ఇంత అంటున్నావు కదా, నువ్వు నువ్వు అడ్మిషన్ చేపి ఒక మూడు అడ్మిషన్ కి వన్ ల్యాక్ ఇస్ తన్నారు చెపియ్ కదా. నీ నువ్వు అడ్మిషన్ చేపిస్తావ చెప్పు నేన్ నెన్ నా నాకేం అవసరం లేదు నేను నీకే ఇస్తాను నువ్వు పో
నిక్ ఇట్లాంటివన్నీ నేన్ చల్ చూసిన అడ్మిషన్లు
అబ్బా ఇప్పుడు పక్క ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్
ఏండి ఇచ్చేది మా ఫ్రెండ్స్ ఎంతమంది పది అడ్మిషన్లు ఇ చి రూపాయి రాలే వాడికి ఇప్పుడు దాకా.
సరే సరే నువ్వు నువ్వు నాకు వద్దు ఒక అడ్మిషన్ ఇయ్యి సరే న నే సరే ఈ ఒసారి ట్రై చెయ్ పది అడ్మిషన్లు కాదు ఒక అడ్మిషన్ నాకు ఇవ్వు నేను రాకపోతే చూడు హలో
సరే సారే ఇప్పిస్తా సరే అంటున్నా
పోవచ్చు కదా అడ్మిషన్స్ చేసుకోనైనా సరే మీ డాడీ నన్ను అడగకుండా అడ్మిషన్ చేసుకుందైనా పోవచ్చు కదా ఇస్తారు మంచి ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే కరెక్ట్ కరెక్ట్ కన్సల్టెన్సీ ని కాంటాక్ట్ అయినవనుకో అప్పుడు నీకు వస్తాయి సరే మోసం చే స్తారు మా ఫ్రెండ్ ను కూడా ఏసాడు నా తెలుసు కనీ కరెక్ట్ కన్సల్టెన్సి తో మాట్లాడు వస్తాయి అది నువ్వు నువ్వు అంటే మీ డాడీని అడగకుండా నువ్వే సెట్ చేసుకుని నువ్వు పోయినట్టు ఉంటది కదా
నవ్వు చెప్పినవి గా అదే ప్లానింగ్ ఉన్నా కాపోతే మళ్ళీ ఎలా అంటే మన వల్ల అక్కడ బలవటం ఎందుకని మళ్ళీ ఆలోచించా అందుకే పోయినసారి కూడా అడ్మిట్ చేయలే ఎవరిని
బలియం కావట్లేదు ఫస్ట్ ఫస్ట్ మా ఫీజ్ తా 'కొనేస్తుంది చదివేట' చదివే వాళ్ళు ఉంటే, ప్లేస్మెంట్స్ లేకపోయినా ఆ టాలెంట్ వాళ్ళు నేర్చుకొని పోయి అక్కడ ఇంటర్వ్యూ చెప్పి జాబ్ కొడతారు, అదే అది ఎందుకు ఆలోచించట్లే
ఇప్పుడు వాడొస్తడు వాడొచ్చిన తర్వాత నాకు ఇక్కడ నచ్చలేదు, వాడి వల్లే ఈడకి వచ్చిన మొత్తం వాడి వల్లే జీవితం ఇటా అయిందని అనుకో నాకేం నచ్చదు ఇక నామీద నాకే విరక్త్ పిచ్చిద్దేకా
హ్మ్
అందుకని నేను ఎవర్ని జాయిన్ చేపించను జాయిన్ చేపిపీటని మా రిలేటివ్ లోనే ఉన్నారు పోయిన సంవత్సరం నీకు అడ్మిషన్ ఇత్తా అన్నారు వొద్దురా బాబు కన్సల్టెన్సికి తీసు కొండ్రా అన్న నేనే
హ్మ్
మల్ల ఆ మాట అంటే నాకు అస్సలు నచ్చదు మ మళ్ళి గిల్టీ ఫీల్ అయిత రోజు
సరే ఆ అడ్మిషన్ ఏదో న నా నెంబ్ నెంబర్ చెప్పు నేను మాట్లాడుకుంట నేనేం గిల్టిగ ఫీల్ కాను ఇది కాలేజ్ ఏమి అంత బాలేకుండా ఏం ఉండదు బాగుంటది
నేను మాట్లాడుకుంట సరేనా దాంట్లో నేను నీకు నువ్వేం మాట్లాడకు నేనే మాట్లాడతా దాంట్లో నీకు హాఫ్ ఇస్తా నేను సరేనా
ఎస్ ఎస్ తాగైతె నీకు
నేను చెప్పిందయితే చెయ్యి, నేను చెప్పిందయితే చెయ్యి, ఒకసారి డాడ్తో మాట్లాడు ఇచ్చిన చాన్స్ అయితే పోగొట్కోకు
ఇ మనం గాగ్రర్ వేస్తారు అన్నారు గా
మా
ఆ సార్ పొద్దన్ చెప్పిండు అంటే ఆ నైన్ అబో సిజిపిఏ ఉందిగా హలో
హలో నికీ నువ్వు దీంట్లో ఉన్నావని చెప్పిందెవరు నీకు
బో సీజిపిఏ ఉందా
ఓకే ఆ అవునవును ఉంది
మ్మ్ పెట్టుకుంటే ఎవరినైన తీసుకెళ్తారు మ్మ్
ఓకే అర్థమైంది నాకి ఇప్పుడు
గది పాయింట్ ఉఫు
ఓకే
ఇప్పుడు నేను పెంచుకోవాలి
పెంచుకో పెంచు కుంటవ్ లే నువ్వు పెంచుకో నేను నాకు నీ కంపెనీ లో ఒక్క చిన్న జ జాబ్ అయినా వస్తాది అది నా ఆశ
మ్మ్ సూపరు
నేర్చుకుంటా నేను నే నేర్బ్ వాళ్ళు నేర్పిస్తే నేర్చు కుంటాను చేస్తాను వాళ్ళు ఏం పని చేయమంటే అది
మ్మ్ నేర్చుకో నేను అదే చూస్తున్నా ఫారెన్ ఇప్పుడు కాదు నేను ఇంటర్లో పోవాలి మా డాడీ ఆ పిండు నన్ను
ఇప్పుడు ఒక సారి అడుగు నేర్చు మ్మ్ అక్కడికి వెెళ్ళి చదువుకుంటా అనుకున్నా వాడివి ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆగిపోతున్నావ్ వచ్చిన ఛాన్స్
అన్నీ ఆగిపోతున్నావన్ అన్నిటింటికి మనీ లింక్ అయింది ఇప్పుడు నేను అప్పుడే ఎంటర్ అయిపోయినా
సరే మనీ మనీ లింక్ అయింది నువ్వు ఒక్కసారి ఆలోచించు ఇపు ఇప్పుడు మనీ బెట్టకు పోయినవ్ అనుకో ఈ ఛాన్స్ రాకపోతే మళ్ళీ బె ఎప్పుడైనా తొక్కేస్తారు మనీతోనే తొక్కేస్తారు. నువ్వు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి?
తే ఓకె అక్కడ దాక ఓకె. నేను ఆల్రెడీ లోన్ తీసుకొనున్నా నేను ఆలోచించేది అది, మళ్ళీ దాన్ని కట్ ట్టాలి దాని తర్వాత ఆ పెట్టిన వన్ అండ్ హాఫ్ ల్యాక్ కట్టాలి ఇదంతా ఎక్కడ కట్టాలి
అదే నాకు అర్ధమైంది అందుకే నాక్ అది అర్ధమైంది అందుకే నేను అడ్మిషన్స్ చూసుకో అని చెప్ తునా
ఆ ఇం ఇంత పెద్ద కథ ఇది ల్యాకపోతే ఎల్టానికి
సరే సరే నేను మీకు అడ్మిషన్ అంకుల్ నెంబర్ ఇస్ తాను అంకుల్ కి చెప్పు ఇట్ల నేను ఇద్ ఇ అడ్మిషన్ ఇస్తాను ఈ ఆ అంకుల్ కి క్లియర్ గ చెప్పు ఆంకుల్ మోసం చేయకుండా, అంకుల్ ఇలా నేను అర్ త్వత్ వాళ్ళం ఈ ఫ్రెండా కుల్ల ఆ నాకు చెప్పాడు అర్పోత ఇది నీకు చెప్తున్నా అంకుల్ నేను ఇట్లేళ్తున్నాను మీ మనీ పెట్టుకొని ఎళ్తున్నా ఆల్రెడీ లోన్ ఉంది అంటే అప్పుడు నె ఆయనకి మోసం చేయాలన్న కొంచెం మనిషే గదా ఆయన గుడా చేయడు కదా ఇట్ల చెప్పు బాన్ నా న ఐడియా
మావుల్ లేదు
ట్రై చేయి అయితెఅయితది లేగ పోత్ తలేదు
ఓకె ఓకె ట్రై చేద్దాం.
వన్ ల్యాక్ పడ్తద ఫ్లైట్ చార్జెస్ కి నాక్ ఇప్పటికి నాక్ తెలిద్ ఏం చేస్తారు బే ఫ్లైట్లో నాకర్ధం కాదు
ఈజీ పడుద్ది వన్ ల్యాక్
అవునా బే పదివేల గోవాకి పోతే నాక్ తెలీదు నేను ఎప్పుడన్న పోయాన గోవాక్ పోయేకి పదివేలయి అంటుంది అయితే ఉహు ఆ హెలో హెలొ
మాట్ర్లు మరి అవ్వదా
అవునా నాకు తెలీదులే అంత నాకు అంత జనరల్ నాలెడ్జ్ ఉంటే బాగుపడేదాన్ని నువ్వు బిజీ ఉంటే ఇంక కట్చే అయిపోయింది టైం లేకపోతే మాట్లాడు హలో
హుమ్
చిరాకువచ్చింటాంది నీకు చదువుకో ఇంక బాయ్ పడుకో
చిరాక్ వచ్చుంటదా చెప్తున్నావ్ గా ఇంటన్నా ప్లానింగ్స్ అన్ని ఏం చెయాలి అడ్వాన్స్ అన్నావు నువ్వు
చెయి మా టైం అపోయిందనుకో అంటే ఆ ఛాన్స్ పోయిందనుకో పోయింది అనుకో అంటే ఆ ఛాన్స్ మళ్ళీ రాదు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లో ఆ జాబ్ ఈ జాబ్ అని తిరుగుతారు థర్డ్ ఇయర్లోనే కదా పోవాలంటే బెస్ట్ మ రూమ్ మెట్ కోమన్ చెప్పినాను కదా అమ్మ పోతుంది
ఎప్పుడ్
నువ్వు పాస్పోర్ట్ కు అప్లై చేసుకున్నావు అప్లై చేసుకోవచ్చు కదా కాలీ ఉండ అది ఊరికే వస్తది గదా అప్లై చేసుకోడానికి నీకేబ్తే నెనే అప్లై చేసుకున్నా ఎటు పనికిరాని నేనే అప్లై చేసుకున్నా
నేన్ సమ్మర్లో చేద్దామని ఆగ ఇంటికెళ్ళి హైదరాబాద్లో చేపిద్దామని ఆగిన
చెస్తాడు ఆహ అవునా అంటుడ మా డాడీ అయితే నన్ను ఊకే దొబ్బుతూనే ఉంటాడు అది అప్లై చేసుకో ఇది అప్లై చేసుకో అని నేనయితే టాపర్ అయి్ మ డాడి నన్ను చెడ్డుమే పెట్టి చూసుకునేవాడు కావచ్చు ఇప్పుడే చెడ్డుమే పెడుతున్నాడు లేకపోతే ఇప్పుడు కొండల మీద పెడతాే అనుకుంట వడ టాపర్ అయి ఉంటే నిజంగ నన్ను దేవతలగేసుకుంటాడు బె విజయ్ నన్ను ఒకసారి నాకు ఆ ట్రీట్మెంట్ ఎట్లాంటందో నా ఒకారి చూడాలన్న నన్ను ఒకసారి